ఏం చేస్తున్నారు తినడానికి వెళ్లారా
అవునవును టైమ్ అయింది అప్పుడు తినేసి వచ్చాం మీరు తిన్నార
ఆ తిన్నాం కొంచెం హెడేక్కుంటే పడుకోని ఉన్నాను
అవునా ఏనుద అదారు
మెమ బిర్యానీ ఉంటే బిర్యానీ తిన్నాము మీరు
మాకేముంది తెలుస్తది కద తెలిసిందే కదా మీకు హాస్టల్ ఎట్లుంటది ఫుడ్ సరిగ్గా ఉండదు జస్ట్ పప్పు అన్నం ఆలు కర్రీ రైస్ అది కూడా సరిగ్గా లేదు
అవునులేండి మీకు ఈ రోజు వెనెస్డే చికెన్ అన్నారు కదా
ఆ అవునండి చికెన్ ఉండాల్సింది మరి ఏమో ఈరోజు పెట్టలేదు మాకు
అవునులెండి ఇంకా డైరెక్ట్ గా సండే ఏదో ఒక స్పెషల్ చేస్తారేమో
అవును సండే చేస్తారు ఇంకా నాకెందుకో హోమిసిక్గా అనిపించింది స్తుంది ఫ్రైడే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నా మళ్ళి హాలిడే ఉంటది కదా ఆ రోజు
ఒహా అవునూలెండి ఏదో నాకు కొంచెం అట్లా సిక్ ఉంటే నేను అలా పడుకోను ఉన్నా
ఇే బేటర్ ఇల్ది జవ మంచించిగా పేరెంట్స్ దగ్గర
ఉ అవును పేరెంట్స్ దగ్గర ఓకే కానీ మళ్ళీ మేం జర్నీలు చేయాల బస్సుకు కొంచెం అన్ కంఫర్టబుల్గా ఉంటది
ఆ నిజమే
ఆ
నంద్యలో పిజీ హాస్టల్ తిస్కున్నాం అనుకుంటున్నామ్ వద్దంటే వద్దంటున్నారు మా పేరెంట్స్ ఇదే హాస్టల్లో ఉండాలంటున్నారు మాకేమో ఈ హస్టల్లో అన్కంఫర్టబుల్గా ఉంటది
పీజీ హాస్టల్లో మీరు చేరడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే ప్రస్తుతానికి
నాకు అదే అనిపిస్తుంది అంటే మా ల్యాబ్లో ఒక అమ్మాయి
అంటే మీ పేరెంట్స్కి మీ పేరెంట్స్ కి కూడా చెప్పండి ఇట్లా మా ఫ్రెండ్స్ ఉంటారు హాస్టలో వాళ్ళ దగ్గర ఉంటాము అట్లా చెప్తే ఎలాగోలాగా ఉంటారు కదా
ఆ అవునువును చెప్తా అదే చెప్పాలని అనుకుంటున్నా.
ఇప్పుడు ఇక్కడ ఉండి అన్కం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్స్ టైమ్ లో స్ట్రెస్ ఫీల్ అయ్యి అంతా క్లమ్జీ క్లంజీగా ఉండి
అ
అంతటి కన్నా మీరు నార్మల్గా బయట హాస్టల్స్ లో ఉండి ఎలాగ బయట హాస్టల్స్ లో కొంతమంది మీ మీఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటారు కదా.
అవునా అవును ఉంటారు ఉంటారు.
ఆ అంతే ఇంకా
పూగుంన్నారూ కానీ పనీ ఏం వినరూ డబ్బులకైన పయినా పర్వాలేదు ఆ
ఇంగా పేరెంట్స్ ఇంగ మన కోసం ఇంగ ఏం చేస్తారో ఏమో మనం చెప్ ట్రై చేయాలని చెప్పేటట్టు
అవును అవును
ఉము ఇంకా ఏమో ట్రై చేయండి. చెప్పండి ఎవరు మీ మమ్మీకో మీ డాడీకో
అని చెప్తాము వాళ్ళకి చెప్పాలి
ఉమ్ము ఇంకేంటి ఆ బాగున్నారు
ఆ బ్రదర్ ఉన్నాడు. ఇంకా హైదరాబాద్ లో జాబ్ చేస్తుండే మా బ్రదర్ కూడా ఆర్ద్యంలోనే చదివండే
అవును
ఆ అర్జం లో చదివి సివిల్స్ చేసినాడు సివిల్స్ చేసి ఇట్లా జాబ్ వచ్చి జాబ్కి వెళ్ళినడు
ఉ హు
హమ్ ఇంకా అప్పుడు ఆ
ఇక్కడ జాబు
హైడ్రాబాడ్ లో
ఆ అప్పుడు మా బ్రదర్ అక్కడ చదివేతప్పుడే ఇంకా, మా బ్రదర్ ఉన్నారని చెప్పేసి నన్ను కూడా అక్కడే జాయిన్ చేసినారు. సాయంత్రం కాలేజ్లో ఇంకా అట్లనే హలో
చెప్పంంది వినపడట్లేదా
ఆ వినపడట్లేదు మీ వాయిస్ సరిగ్గా
అవును నా ఇప్పుడు వినిపిస్తుందా,
ఆ వినపడుతుంది.
నిజంగా ఇక్కడికంటే మా ఇంటి మా ఇంటి దగ్గర బాగా వస్తుంది అన్నట్టు
ఆ అవును అదే కదా పల్లెటూరు అయినా అక్కడ సిగ్నల్స్ సరిగలేకపోయినా వాయిస్ మాత్రం బాగా మంచిగా వినపడుతుంది ఉండే ఇక్కడికి వచ్చేసరికి
అక్కడ బయట కూర్చుంటానా వినపడుతాది మరేమో ఇక్కడ ఈ ఆస్తలో అసలేమి రావట్లేదు
అవునవునులే
మ్మ్
అదే రేపు ఏదో ప్రోగ్రాం ఉందంట కాలేజ్ లో మార్నింగ్ తెలీదు మరి అదేదో ఆఫ్టర్నూన్ ల్యాబ్ టైమ్స్ లో పెడితే బాగుండు
అవును అవును అది నిజమే ఆఫ్టర్నూన్ ఉంట తిన్న తర్వాత క్లాస్ కి వెళ్ళబుద్ధి కాదు నిద్ర వస్తుంటది
మ్మ్
మ్మ్
అదే ఇంకా ఏం చేస్తాం ఏదో ఎవరో జడ్జ్ వస్తున్నారంట కాలేజ్ కి రేపు అదే మా బస్సు లో మాట్లాడుకుంటూ ఉండే
హలో
మేం చెప్పింది వినిపియట్లేదా
ఆ మీ వాయిస్ ఒకసారి వినిప ఒకసారి వినిపిస్తుంది ఇంకోసారి వినిపీయట్లేదు
ఇప్పుడు వినపడుతుందా
ఆ వినపడుతుంది అంటే మీరు వాకింగ్ చేస్తున్నారా
అవునవును ఎలా తెలుసు నీకు
అంటే అదే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ అవుతూ ఉన్నట్టుంటే మేబీ అట్లేమో సిగ్నల్ కట్ అవుతుంది ఏమో అని నేను
అదే ఒక అలవాటు అటు ఇటు తిరుగుతు మాట్లాడుతుంటా అందరితో
అవునులేండి
దాన్ని ఉన్నప్పుడు కూడా ఇంట్లో ఆటు ఇటు తిరుగుతూనే ఉంటాను
మ్మ్ అవునులేండి వాకింగ్ చేస్తే బెటరే కొంచెం
అదే బెటర్ బెటర్గా ఉంటది
ఆ అ
బోర్ కొట్టినప్పుడు అటు ఇటు తిరుగు ప్రశాంతంగా అనిపిస్తది
ఆ అవును వాకింగే ఈవెన్ మా మమ్మీకి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే అంటే తనకి బాడీలో మొత్తం ఎక్స్ట్రా అంటే వేస్ట్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అని చెప్పినారు డాక్టర్స్ దానికి కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు
ఓహ్
ఇంక అలా కొంచెం డైట్ ఫాలో అవ్వాలి అది ఇది అని చెప్పినారు డాక్టర్సు
అవును
ఏంటంటే ఒకసారి మా డాడీ విజయవాడకి వెళ్ళేసి నైటే మిడ్ నైట్ వచ్చారు కింద లాక్ వేసినారనమాట వేసేసరికి మా మమ్మీ ఇంకా
ఏమి ఇబ్బంది వచ్చిన
ఆ అదే ఇంకా మా మమ్మీ స్టెప్స్ దిగుతూ స్లిప్ అయింది
అవునవును
ఆ దానికి ఇంకా ఫుల్ లెగ్ పెయిన్ అని చెప్పేసి చెకప్ కి వెళ్ళిండే చెకప్ కి వెళ్ళినాము ఇంకా ఒకటే పనిలో పని అన్నట్టు ఇంకా బాడీ టెస్ట్ కూడా చేపిచ్చినాం ఆ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది
ఆహ
అది ఇది అని చెప్పినారు
ఆ
కానీ ఇంకా మా మమ్మీ కూడా వాకింగ్ చేస్తూ ఉంటుంది
ర్లేండి వాకింగ్ చేయమండి కొంచెం మంచిగా
ఆ అదే ఇంకా ఏం చేస్తాం మంచిగా వాకింగ్ చేసి హెల్త్ గురించి కాన్షియస్నెస్ ఉంట ఉండం అంతే
ఆ మాకక్కడా ప్రజెంటేషన్ అంటున్నారు సాటర్డే హెచ్ ఓడీలు వాళ్ళందరు ఉంటారంట మాకేమో స్టే
అవును లేండి సేమ్ మాకు స్టేజ్ స్టేజ్ ఫీయన్ షానా ఉంది
అవు నాకయితే చాలా శివరింగ్ వస్తది ఒక్కదాన్ని ఉండలేను అక్కడ
ఆ అవునులేండి మీరు ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రజెంటేషన్ ముందు ఏదో డెమో లెక్క ఏమన్నా చేపించీన్నారా
అవును చెపిచ్చారు అంటే ఆర్గానిక్ ఫామింగ్ గురించి ఆ మనం ముందే ఏం చేయబోతున్నామో ఏం చేయాలి
అవునులేండి
ఆ ఇంకేంటి
ఇంకేంటి ఇంకేం లేదు మీరే చెప్పాలి
చెప్పాలి మీరే చెప్పాలి
అంతే నేను ఇక ఇంకా నార్మల్గా కాలేజ్గా రేపు
అవును అవును వెళ్ళాలి కాలేజ్ కి వెళ్
ఉ అవునులెండీ
తిన్నా రా మీరు తిన్నా రా మీరు
ఆ వస్తాము
పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి ఇప్పుడు ఇంట్లో కొంచెం లేటుగా లేచే అలవాటు అయింది
అవునలేండి ఇప్పుడు లేవ్వాలంటే చాలా కష్టం అవుతది
కష్టం
ఉ రేపు ఏంటి మీ హాస్టల్లో టిఫిన్
మా హాస్ట లో టైమ్ టేబుల్ ప్రకారంగా పోనే పోడు ఎట్లా పడితే అట్లా పెడుతుంటారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు పెడుతుంటారు
ఆహా అవును లేండి అంటే నార్మల్గా ఏం పెడుతుంటారు రేపు ప్రకారం ఆహా అవును లేండి
వాేడా అంత బడుతు
ఉం ఓకే ఓకే ఇంకేంటి మరి ఇంగా తిని పడుకోవడమేన్నా సరేలేండి నేను మళ్ళీ చేస్తా